ఆ బాగున్నారా అండి
ఆ బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
ఉ బాగున్నాను తిన్నారా
ఆ తన్నమ్ మిర్ దన్నారా
ఆ ఇప్పుడే తిన్నాము
ఏం కర్రీ
ఈరోజు సొరకాయ కర్రీ అండి
సొరకాయ కర్రీయా
మీరేం వంట చేసారు
నేను ఈరోోజు టమాటా కర్రీదేశానా
అవునా
ఆహా అవును ఇది పండగ ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఉగాది
ఉగాది ఉగాదికి ఊర్కెల్లి ఉంటున్నా కాలేజ్ కి ఎళ్ళాలి రేపు వెళ్తే ఎల్లుండి పండగ కదా ఊర్లోనే గట్టుకుంటా ఆల్మోస్ట్
ఆహా అంటే ఏమేం స్పెషల్స్ ఏం చేస్తారు పండక్కి
స్పెషల్స్ ఏమంటే ఇది ఏ ఆ పచ్చడి ఉంటాది కదా
ఆ
ఆ పచ్చడి చేస్తంది మమ్మని
ఆ చెడు బీచుల్ అవును కష్టమైన సుఖమైన అంటారు కదా తియ్యాగ వేపాకు చేదు కారం
హ్మ్
ఇలా అన్నీ పంచుకోవాలి అప్పులు చిన్నప్పులు
మ్మ్
మన తెలంగాణలో తెలుగు నామ సంవత్సరం ఇదేయ త్తో అన్నట్టు ప్రారంభంమయి వస్తాది కాబట్టి చేసుకున్నాం బొబ్బట్లు చేసుకుంటాము భక్షాలు ఇలా చెప్తుంటారా
ఆ మేయిన్ కూడా ఇప్పుడు విలేజ్ లో అయితే అప్పుడు కుండలు దొరికేవి
ఆ అవును అవును కుండలో చేస్తారు ఆల్మోస్ట్
ఆ ప్రజెంట్ ఇప్పుడు కుండలు దొరకట్లేవు చేసే వాళ్ళు లేరు
ఆహొ
ఒక్క దగ్గర ఉన్నారు అయితే దాంట్లో ఒక కుండలో చింతపండు నానేసి బెల్లం మామిడికాయ ము ముక్కలు వేప పువ్వు ఆ ఇంకా మిరియాలని కారం అని లైట్గా ఆరు రకాల ఇంగ్రీడియంట్స్ కలిపి తే షెడ్రురుచుల సమ్మేళనం అని అంటారు మ్మ్
ఆ ఏపి పుల్లల్ తేస్తారు కదా
దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మనకి ఈ కష్ట సుఖాలు దుఃఖాలు ఏం వచ్చినా వాటికి తల ఉంచకుండా ముందుకు సాగిపోవడం చ
అదే ఇగ చెదు్ ర పలు అంటే అలానే ఉంటాయి ఖదా అలా మంచిపో
ఆ మీకు ఇష్టమా
చెప్పండి మొత్తం దాన
మీకు ఇష్టమైన పండుగ
నాక్ ఇష్ట్ నాకు ఇష్టమైన పండుగ బతుకమ్మ నావున అదే బతుకమ్మ కూడా ఇకలిదర్కు నన్న మనిషా ఏ తీసుకున్నాను
మ్మ్
ఇ లంగా వొని వేసుకొని కొంచెం స్నేహితులు వచ్చిల్లు
ఆ అందరు కలుస్తార
అదే చిన్న స్కూల్ ఫ్రెండ్స్ కూడా వాళ్ళు కూడా వచ్చిండ్లు చాలా ఏళ్ళకి కలుసాము చాలా బాగా ఎంజాయ్ చేసాం ఆనందంగా అనిపించింది
ఉమ్
ఈ తొమ్మిది రోజులు బతుకమ్మ ఉంటాయి కాని తొమ్మిది రోజులు వెళ్ళలేకపోయినా కాకపోతే ఓన్లీ లాస్ట్ డే అట్లా వెళ్ళిన అప్పుడు జాబ్ చేస్తా ఉండేది అప్పుడు షాపుడ మ ఎ హ్మ్మ్
మీరు ఎట్లా ఎలా పేరుస్తారు బతుకమ్మ
ఆ తంగేడు పువ్వు ఆ శీతా జడపూవు ఇలా హ లేదు నేను కూడా హెల్ చేస్తా నేను అమ్మమ్మ చేస్తాం
అవునా
హ్మ్మ్ నాకు బతుకమ్మ పేర్వడం అంటె చాలా ఇష్టం సో నేను అమ్మమ్మ ఇద్దరం కలిసి పేరుస్తాం
ఉహు ఉహు అందులో నైన్ డేస్ సెలబ్రేట్ చేసుకుంటార
నైన్ డేస్ అంటే ఊళ్ళో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు కానీ నేను ఉండను కదా నేను ఈ పట్టణంలో ఉంటా అలాని
ఉహు అంటే లాస్ట్ బతుకమ్మకి వెళ్తారా
ఆ లాస్ట్ కే
ఉహు డీజేలతో మంచిగా సెలబ్రేట్ చేసి
ఉ అవును చ ఆ అవును పది పదకొండు అయిత ఉంటది
ఆహా
ఫ్రెండ్స్ ఉంటారు పిన్ని వాళ్ళు ఉంటారు ఇగా అందరూ మనకు అనుకూలంగా ఉండే మంచిగా హ్యాపీ
హ్మ్మ్ మ్యారీడ్ ఉమెన్స్ ఇంట్లో ఎంజాయ్ చేయలేరు ఒక బతుకమ్మ దగ్గరే క్కడ డిీజే కాడ కొంచెం ఎంజాయ్ చేస్తారు
ఇ అప్పుడు వాళ్ళకి కొంచెం అదొక్కటే ఫ్రీడమ్ అని
ఆ ఇంట్లో అంటే ఎవరిని అట్లా ఆ ఇట్ల
ఇంకా మీకు మీకే ఫెస్టివల్ అంటే ఇష్టం మరి
నాకు కూడా ఈ బతుకమ్మ అంటేనే ఇష్టం కాకుంటే మనా హిందూస్ హ్మ్మ్
మీరెలా జరుపు
మేము కూడా ఈ మోస్ట్లీ తంగిడి పావు కంపల్సరీ ఉండాలి బతుక
ఉ అదే అవును తంగేడు పూవు కంపల్సరి
ఇంకా మనకి అది గునుగు పూవు అని దొరుకుతుంది
హ్మ్మ్ గునుగు ఆ
ఆ గునుగు వాటికి కలర్స్ వేసుకోవడం
హ్మ్మ్
హ్మ్మ్ ముందు రోజే ప్రిపేర్ చేసుకోవడం ఇంకా రకరకాల చామంతి పూలు అని గులాబి పూల అని అవి మనం బతుకమ్మ పెద్దవిే
ఇవన్నీ పెద్దగా లేవని మనం అన్ని పూలు కల్పి చేస్తా ఉంటాం ఉహ్మ్మ్
హలో
ఆ చెప్పండి వినిపిస్తుంది
బతుకమ్మ హైట్ లో కావాలంటే ఇప్పుడు గునుగుపు ఉంది గునుగు టేకు అని ఇది పెడితే హైట్ వస్తుంది
ఉమ్
ఉమ్ అట్లా త్రీ వరకు అట్లా బతుకమ్మ వేడ్చుకొని మళ్ళీ ఐదు రకాల ప్రసాదాలు గౌరి గౌరిమాతకి
సరే మా గౌరిమాతకి ప్రసాదాలు చేసి పెడతాం
గౌరమ్మని అంట ఇట్లా పసుపు ముద్దనే గౌరమ్మ అంటారు
ఆ అదే మళ్ళీ బతుకమ్మను వేసేటప్పుడు అంటే వాటర్ లో వేసేటప్పుడు కూడా మనకి ఏ ప్రసాదాలు వంచడం మళ్ళీ పోతే ఆ ఇంక ఒకటి అంటారు కదా కుంకుమ పసుపు ఎట్లా పెడత దరు మాంగల్య బలం అనేసి అదే
ఆ దాన్ని పెళ్ళయిన వాళ్ళు ఆ పసుపుని మంగళసూత్రానికి అంటి ఉమ్ అక్కడ ఆ పిల్ల ఆ తులసి మొక్కకి ప్రసాదం వేయడం కాని ఇవన్నీ
అవును చాలా బాగా అనిపిస్తూ
ఇప్పుడు తెలంగాణ వచ్చిన కానుంచి బతుకమ్మ పండుగనే బాగా జరి
చాలా స్పెషలా మన తెలంగాణలో బతుకమ్మ
ఉమ్ అంత ముందు తెలంగాణ రాక ముందు సంక్రాంతికి టెన్ డేస్ హాలిడేస్ ఇచ్చేది
అంటే అక్కడ పిల్లలకి వేదిగాని ఇప్పుడు మనకి జాబ్ చేస్తా ఉంటా ఏమి ఇస్తారు జాబ్ గోల అసలు పండగ రోజు ఈ రోజు నుంచి హాలిడేస్ అసలు ఇవ్వలే
అవునా
హమ్
ఇప్పుడు స్కూళ్లకు ఐనా ఇప్పుడు మన స్టేట్ పండగ బతుకమ్మ కాబట్టి
స్కూల్స్ కి ఇస్తారు ఆల్మోస్ట్ ఒక నైన్ డేస్ ఫైవ్ డేస్ అట్లా నని ఇస్తారు
ఆ ఎక్కువ అంటే ఈ ఫెస్టివల్ కే హాలిడేస్
అవును అవును అయితే పెద్ద పండుగ కదా మన తెలంగాణలో
ఉమ్ అప్పుడు ఏపీ ఉన్నప్పుడేమో సంక్రాంతికి ఇచ్చేది సంక్రాంతిలా సెలబ్రేట్ చేసుకుంటారండి
సంక్రాంతి కూడా ముగళ్ళలు భోగి కనుమ సంక్రాంతి ఉంటది కదా మధ్యలో సంక్రాంతి జరుపుకుంటాము ఇక కనుము భోగి రోజు పాత బట్టలు అన్నీ ఉంటే అవన్నీ కాలుస్తాం కదా మళ్ళీ గాలి పటము ఎగిరేయడము ఉమ్ మళ్ళీ తెల్లారి లేవగానే ముగ్గులు పెట్టడము
కలుపు వేయడం ఆ
ఉమ్ పోద్దుపోద్దునే లేసి అన్ని మ చేసి పూజ చేసుకొని కూర్చోడం
ఉమ్ ఈ ముగ్గుల పోటీలు అలా పార్టిసిపేట్ చేస్తారా
లేదు లే స్కూల్లో చూసా ఒకసారి ఇక అదే లాస్ట్ మీరు చేస్తారా
ఆ లాస్ట్ టైం సంక్రాంతికి చేసాను సెకండ్ ప్రైజ్ వచ్చింది
ఓ నైస్ కంగ్రాట్స్
థ్యాంక్ యూ కాకుంటే ఆ త్రీ డేస్ అనేది మనం మిగతా డేస్ లో లేవాలంట ఇబ్బంది పడతాంకానీ ఆ త్రి డేస్
కంపల్సరీ లేవాలి ఆ త్రీ డేస్ ఎంది కనంటే మనసు అనిపిస్తుంది అందరు వాకిల వాకిట్లలో ముగ్గులు ఉంటాయి మనం లేవగానే అ మనకి కూడా మన సనికుడా ముందే లేసి ముగు వేసుకో అదే కలర్ఫుల్ గా మనం ముగ్గులు ఉండాలి అని
హ తొందర్నె లేసి ఆ ముగ్గు లేసు కొడం కలర్స్ నింపడం ఈ గొబ్బమ్మాలు పెట్టడం గొబ్బెమ్మలు అనేది ఆవుపెడతోటే పెట్టాలి అమ్మలే గొబ్బెమ్మలు
గొబ్బమ్మమ్ పువ్వు లేయడము ఆ నవధాన్యాలు ఇంకా రేగు పళ్ళు కూడా
అ రేగు పళ్ళు గారాకాపూస పిండి
అదే చాలా బాగుంటాయి ఇంకా సంక్రాంతికి వంటకాలు కూడా తీసు తింటాం కదా అంటే ఆ పిండి వంటలు అలా
ఉ సకినాలుగు కంపల్సరి సకి
ఆ సకినాలు కంపల్సరీ ఆ పండగ వచ్చిందంటే మేమైతే అన్ని వెరైటీస్ చేస్తాము ఆ సంక్రాంతి పండుగ
ఆ సంక్రాంతి ఈగ పిండి మంట అంటే సంక్రాంతి ఏ
అదే అదే
కనుమ రోజేమో పశువులని గడగడం పశువులను
ఆ అవును కొత్త సాలు అలా ఇలా అద సాలుద
మా సైడు బండ్లు తిరుగుతాయి కనమా రోజుల
అ
ఎడ్ల బండ్లని ఇట్లా గుడి చుట్టూ తిపుతారున్నది సన్మా సన్మ రోజు జాతర ఉంటుంది టది
ఇ అదే కొన్ని సైడేసు జ తార ఉంటది ఫేమస్ ఉంట
థాంకి
ఆ